ఏం
చ చానా లేట్ అయిపోయింది కదా కాసేపు ఆ పాప మెసేజ్ చేసిందా
అ ఎమంటా
సట్ చేసి ఇంకా ఏమి అంటే ఏమిలే ఊరికే నేను ఏమో చెప్పు అంటే ఏం మాట్లాడడం లేదు అన్నా నేనింక
ఆ
ఎందో ఆ పాప ఎందో వాగ్గుంటాండే సరే అని గమ్మునయిపోయినా
ఏం వాగింది
ఏందో వాగుతాంది లే స్వామి ఎందుకు ఊర్కే నేను వద్దురా దేవుడా ఉ ఏంది
ఏందో చెప్పు
ఊర్కనే ఆ పాప మొన్న అదే నువ్ బయటికి పోదామన్నావ్ ఆ పాప పోదామనింది
ఆ ఆ
ఆ ఇంక నేను ఆ తెలుసది నీకు పోలేని సిచ్చువేషను ఆ కాదు అని చెప్పిన సరే ఇంగ మా మామగాని వేరే టైం చెప్పినాడు సర్లే ఇంగ స్నానం చేసొస్తా అట్ట చెయ్ అదే అది తెచ్చిస్తా అని చెప్పినా ఊ ఆ ఏంటోబా పపా నేను పిలిస్తే రాలేదు అ ఆ రోజు గాదులే నువ్వు పిలిస్తే రాలేదు నువ్ నెన్ పిలిస్తే రాలేదు నువ్ నేన్ పిలిస్తే రాలేదు అంటా
అ ఆ నువ్ నాకు పొద్దునుంచి చేయలేదు అనాల్సింది
అట్లంతా మాట్లాడలేము స్వామి అమ్మాయిలు మీరు మేము అబ్బాయిలు అట్లంతా మాట్లాడకూడదు
వన్నె ఎచ్చిల్ చిన్నగిచ్చలు పడవలేను
నిజంగనే నీకు అర్థం కాదు హ్మ్ నిజమే అది
అవే
అర్థం చేసుకునే వాళ్ళతో అయితే మాట్లాడ
హు సర్లే తర్వాత
నువ్వు అంతేలే అప్పుడప్పుడు
ఉం సర్లే చెప్పూ
అంటే ఏం లే అమ్మ వాళ్ళు చేసినారు, అదే వాళ్ళు కుక్కం పోయినారు అని చెప్పలే వాడు తాంబూ. బుతాంబు అంటాడే యశ్వంత్ వాళ్ తమ్ముడు కృషిగాడు ఆ వాళ్ళు సడన్ గా వచ్చిండారు ఇడ మనుషులంతా గుర్తొచ్చి మ మరవలేకా వాళ్ నాన్నకి కుప్పంలో కండక్టర్ వాళ్ నాన్న
కుప్పం లోన
ఆ కుప్పం
ఆ తెల్సులే కుప్పం
ఆ
ఉ
ఇంగ వాళ్ళు ఆడికి షిఫ్ట్ అయినారు ఇంగ రెండు రోజుల ముందు, రెండు రోజులు గాదు, నాలుగు రోజులు ఆ నాలు రో. లే అయిదు రోలైతాంది
కుప్పం కా
ఆ ఇంగ రేపు ఆదివారము మా ఊరు నుండి ఇంది రేపు ఆదివారం గదా
ఆ
సడన్ గ ఇడ అంత బిన్నే వదిలేసి ఉండలేక ఆ వచ్చిండారు ఇంగ వాడు తాంబూ తాంబూ అంటున్నాడు మ తాంబు గాదు రా తాము అంటే, తామూ తామూ అంటు రాగం లాగుతన్నాడు.
అ ఇంపుతాడు వాడు వాడు ఏం చదువుతున్నాడు ఎల్కేజీ నా
ఎల్కేజి గాని పోలే ఇంకా వాడు ఆ ఎల్కె ఇది బాల్వడి బాల్వడి అంగన్వాడి
అంగన్వాడినా ఒకె పాల్పిండి రాదా మీకు
మాకెందుకు వస్తది వాళ్ళకొస్తా ఏమే
పల్ కస్ చెయ్యరా మీకు దాంతో రొట్టెలు జేస్తారు గదా బాగా
అదంటే ఫుల్ల్ ఇష్టము
అవును వాడ్ని తెమ్మని చెప్పు
ఇడా మన క్లాస్ శరణూ వాళ్ళంతా ఇంగ మా రూమ్ లో ఇద్దరు ఉదయ్ లు
అహ్
అందరు మాట్లాడుకుొని ఈ రోజు పోయినారు స్టార్ట్ అయినారు ఇప్పుడే జస్ట్
యాడికి
గెండికోోట
అబ్బో ఎందుకు సడన్గా
ఉ ఏమో తెల్దు తెలుసు కదా అండి చెరణ్ గాని గురించి రోజు ఆడ పోతే వాళ్ళ బాబతో లేదా ఫ్రెండ్స్ తో పోతానే ఉంటాడు
ఈరోోజ్ మాట్లాడే ఏం లక్ష్మిీ బావున్నాడు ఏం చేరన్ చెప్పు ఎట్ల ఉన్నావు అన్నా
హు
అప్పుడే వాడొచ్చా ఎల్ఈ తర్టీ వన్
ఉమ్
ఏం మాట్లాడ్లే వాళ్ళేం మాట్లాడలే నేనేం మాట్లాడలె
ఉమ్
సర మాట్లాడిచ్చింటే మాట్లాడిచ్చా తర్వాత యాడిగిపోతా ఉన్నావ్ మొన్న కనపడినావే అని అడిగా బయటిక్ పోతాన్నాం తినేకి అని చెప్పన్నాడు
మ్
హుమ్ ఇక అంతే సియాల మధ్యాహ్న నుంచి ఇంటికి పోతా అంది పోయినాడు
ఉమ్
ఆ ఇంట్లో ఇంకేంటి ఏం లే ఇంతసేపు పుల్లంతో మాట్లాడిన్న అది చేసింటే నేను చేసిన్నా అది చేసింది ఇంగ పడుకుంటా అని చెప్పిన ఉ ఇంకేమి తర్వాత ఇంకేం అన్లేద హలో అ
ఉహు అన్ లె
ఏమ్ అన్లేద మాట్లాడు అన లేద ఫోన్ అహ్
చెల్లి నువ్ చెయ్ అని చెప్పింది
దేంట్లో
నార్మల్గా కాల్ చేయ్ అని చెప్పింది నేను యాడ్ చేయను అంటి
అ ఏమనింద్ దానికి
తే ఏమన్న వింటావ నువ్వు ఇంకా అట్లంటిే ఏమన్నా ఉండేవ చేయను అంటే
అంటే ఏమో అట్లే చెప్తావు కదా అనుకున్నా
చేయనా అంటే ఇంక ఏమన్నా ఉందే ఎవరైతే ఏమి ఎవరి దగ్గర అలాంటి మాటలు అనలేము
అ ఏమోలేమ్మ మీర్ మీరొకటి
ఉందో వద్దు వొద్దు ప్లీస్ ఆపేయి
సర్లే అది కాదు నువ్వు గాని చెప్పాల నువ్వు గాని చెయ్యి అప్పుడు అని
ఇప్పుడు చేసి ఇంగ ఆడ మాట్లాడాల సరేనా?
అట్ల అట్లగాద్ నువ్వు అనలా ఆ పాప అట్లా అన్నప్పుడు అంటున్నా
అమ్మాయిలు అమ్మాయిలమ్మ మీరు మిమ్మల్ అంతా ఏమనలేము.
ఏమి ఇన్స్టాగ్రామ్ డియాక్టివేట్ చేసింది.
ఏమో?
హ్మ్ ఓకే ఒకే తిన్నావా నువ్వు?
ఇంకా తిన్లేదు పైన దోమలతో కుట్టించుకుంటన్న కు కుట్టుకుంటానాన్న నేను ఆడికిపోతే ఓ గోలా నాకు తలనొప్పు వచ్చేసి నేనే స్పెడ్స్ పెట్టుకోనీ వున్న ఇప్పుడు నాకే హెడ్ ఎక్ వచ్చి స్పెడ్స్ పెట్టుకొని ఉన్న నేను
అవునా అబ్బా నా కంట్లో ఎందొ పడింది నొప్పయితుంది. రెడ్ అయిపోయింది ఏడుపొస్తుంది.
ఏమింగా మీ ఫ్రెండ్ బర్త్డే రేపు పార్టీ ఏం లేదా?
నా బర్డే నా నేనేమన్ పార్టీ ఇచ్చేకి
మీ ఫ్రెండ్ బర్త్డే మీ ఫ్రెం మీ ఫ్రెండ్ మళ్ళీ మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అంత ఆ వద్దులే మీరు ముగ్గురు ఒకటే మీ ఫ్రెండ్ అన్న ఒకటేలే.
నీకేం మాట్లాడతావు నువ్వు ఎన్నైనా గమ్మునుండాలి నేను
నిజమే కదా నేనేం ఆపద్దం చెప్పిననా ఇప్పుడు మీ ఫ్రెండే కదా!
మేమ అంతరం కాల్ కంప్లీట్ జేత్తనం మావాబ్ చేయదని చచ్చిపోతుంది. మీరే తెచ్చ్ ఆబుబ్ చేయకుండా ఉంటే ఎవరు చేస్తారు చెప్పు
ఓహో అట్లానా ఆ పాప కే మైంద్ అప్ పోనియండి ఆ పాపకు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు.
ఉమ్ ఏందో అంటది. తిక్కతిక్క అని అందరు నా మీద పడి ఏడుస్తే నేనేం చేసేది.
చెప్పిన కదా. వాడు రేపు బర్త్డే కాబట్టి రేపు వచ్చేస్తాడని రేపు వస్తాన్నాడు
ఆహా హ్ హావా పుండదిల ఎక్కడైనా ఉంటే ఏమ్ లే కేక్ కట్ చేపిద్దాం అనుకున్నా ఇంగా ఆ పాప్లే లేనప్పుడు ఏం చేసేది?
విష్ చేశాఅప్ప ఇంట్లో ఉంటుంది కాబట్టి
నేను నైటే చేస్తా. ఫోన్ చేస్తా
బండి అంతా తేలేడు బండికి ఐదు ఆరు వేలు అయితుందంట
ఆ మరి ఏం చేసినాడు ఇంతకు దాన్ని
వాడే పెట్టి వస్తా అంటున్నాడు.
ఎవరికైనా కొదవు కన్నా ఇస్తే డబ్బులన్నా వస్తది కదా
అదే జెప్పిన
ఆ
ఫీస్ కైనా డబ్బులు కావాలి రా ఏపీయ్ రా అనీ
అదేదో అదేందో అట్లా చేస్తారు అని చెప్పినవ్ అట్లనే ఇచ్చేసి రమ్మను అంతే కదా డబ్బులైనా వస్తది.
అదే కొదువుకే
కిస్తాడంటానా?
వాళ్ళు పది వేలు ఇస్తామంటన్నారంట కుదువుకి ఆ బండిని ఎవరు తీసుకోరు అంత కండిషన్ న అంత రిపేర్ పెట్టుకొని అంత డబ్బులు ఎట్లా ఇచ్చేది మేము మిమ్మల్ని నమ్మి అని
ఫిఫ్టీనైన ఇమనాల్సింది
నేను అదే అడుకుంటాన్నా ఇయ్యండ్రా స్వామి మళ్ళీ ఎట్ట తీ తీసుకుంటా కదా అని నాకి నా లైఫ్ లో నాకి శని అంటే వాడే కూ ఉండి కూడా ఉండి ండి వాని మాట ఇంటే నేను ఇట్ల అయిపోతా
తెల్సి ను అదే చెత్తవు అబ్బ ఏం జసేది నిన్ను
నిజంగానే నేను వాని మాట ఎప్పుడన్నా విన్నాను అనుకో
ఆ
అది అట్లే అయిపోతుంది అసలు నాకు నా నేను అనుకున్నట్టే కాదు అది అంత డెడ్ ఆపోజిట్ డెడ్ అంటే డెడ్ ఆపోజిట్ అయిపోతుంది
ఫోన్ గానీ అంతే ఐఫోన్
ఐఫోన్ అనే కాదు ఆ విషయ అన్నా గానీ తినే విషయం ని ఎద్దన్నా కానీ రూమ్ లో గాని అన్నీ కానీ ఇప్పుడు వాన్నెంత నమ్మినా కదా అసలు నన్ను పట్టించుకోడు కరెక్టా ఆ ఇప్పుడు వన్ని నమ్మి బండి కొన్న నా ఇప్పుడు అది కూడా లేదు నేను వాణ్ణి ఎట్ట నమ్ముతానో వాని మాట వింటానో దానికి డెడ్డపోజిట్ అయిపోతుంది
సిగ్గులేదు
హా బా నేనన్నా మన వాళ్ళు అనుకుని వింటా నువ్వు
ఆ అబ్బా అవులే
నేనన్నా వీడు మనోడు కూడా ఉంటాడు సరే నువ్వు వేరే వాళ్ళన్నా మళ్ళీఊ ఊ అంటావె దానికి చెప్పు
వేరే వాళ్లు ఎందీరా ఆ వాళ్ళు ఏం చేస్తారు మళ్ళీ ఇప్పుడు
ఉం ఏం చేసారు
నాకేం వాళ్ళేం ఫోన్ చేయట్లేదు ఎవ్వరు కాలేజ్ లో మాట్లాడేది అంతే ఉం మేర
చూద్దాం నా మాటిని చూద్దాం చూద్దాం నా మాటినీ తోడు ఉంటావో ఎట్లుంటావో
ఏ ఉండలేదా